హలో
ఏం చేస్తాన్నావు
ఇంకా
తినవా? తిన్నామ్
థాంక్యూ
ఆ
ఏం కూరా
ఏం కూరనా చికెన్ మీక్ మీకేం కూర వెట్టిల్లు
మాకు కూడ చికనే వే టెరు
ఉమ్ హూ వ్యవసాయం పోతన్నా నువ్వు పోతన్నావా
పోతాన్నా
హామ్
ఎప్పుడు పోతావు
ఆ రేపు పోత
అవునా
ఆ ఏంటిది అ ఆ
మీ చెల్లే ఏమో తెమ్మంటాది ఏమ్ తెమ్మంటాది
ఏంటిది
మీ చెల్లే ఏమో తెమ్మంటాది ఏమ్ తెమ్మంటాది
చెల్లే నా అరిటి పండ్లు సేపులు పుచ్చకాయ అన్నీ తెమ్మంటాది
ఇంకేంది మరి అన్ని పట్టుకపోతానవ
పట్క పోవుడే షాప్ మొత్తం కొంచపోత వరంగల్లుల ఏమున్న అన్నీ కొంచపోతం
అయ్యో మీ ఇంటికాడ షాప్ పెట్టిలేమో నన్ను రమ్మ
పెట్టినా మార్షి పోయిన మా ఇంటి కాడా కిరాణ షాపు
మరి మీ చెల్లకు పండ్ల షాపు కావాలట్న
హు పైసలు ఉన్నాయా
లెవ్వు
మరి ఎట్లా తిస్
ఆడ నేను ఉంటా
అయ్యో నువ్వుం ఉంటే పండ్లు ఎవలు ఇత్తరు మీ చెల్లకి
ఇచ్చొచ్చి నేను మల్ల ఆడ ఉంటా
అయ్యో అట్లుకోవద్ద మరీ షాపు అయినా
తీసుకొని తీసుకుంటారు
ఇస్తాడా నీకు మరి పండ్లు
ఇత్తడు
హుమ్ నిన్ను చూసి ఇత్తడిగా
ఉ
హు ఇంకా ఏం జీతాళ్ళు మీ ఫ్రెండ్స్ పోయిల్ల
పొయ్యిళ్ళు కొంతమంది పోయేటోరూ కొంతమంది ఉన్నారు
హు హాస్టల్ కాళీ అయిందా
ఆ కొంచ ఆ చాలా మంది చాలా మంది అయితే లేరు కొంచెం మంది ఉన్నారు ఇంకా రేపు పోతారు కావచ్చు రేపు ఎల్లుండి అయితే ఖాళీ అయితయి ఈగ.
ఆహా ట్యూస్డే నుంచి కదా హాలిడేస్
హా తీసుకో మంచిదే కానీ
పోయేటప్పు ఇప్పుడు గ్లేజర్ తీసుకొని పోతావా
ఏం ఏప్పుడు పోయటప్పుడు తీసుకపోను వచ్చేప్పుడు తీసుకోని వస్తే అయిపోతది కాదా.
హు మరి రికార్డు నేను కూడా గంతే
కోడ సీ వచ్చిందంట నేను
రాయవా
ఏమో ఇగ
హు
అచ్చినంక రాతేయ్ అయిపోతది ఇగ
హా
ఆ తీసుకుపోతా పొద్దుగాల తీసుకుంటా
సిఎస్ చెప్పింది కదామేడం
హా సిఎస్ రాస్తావా
హ్మ్మ్ సీఎస్ రాస్తా మళ్ళ అట్లనే మేడం కంప్యూటర్ లో కొట్టి చూసి పంపిస్తారా అని
ఏంటిది
ఫిజిక్స్
సిఎస్ మేడం పోదు నాకు క్లాస్ ల చార్జిపిటిటీ కొట్టు ఎన్ని
ఫిజిక్సా
ఆ కానీ మొత్తం క్లారిటీ కనబడతలేదని ఒకసారి ల్యాబ్కి రండరా రేపు ఇప్పుడు నేను చూసి పంపిస్తా పిడిఎఫ్ చేేషే అన్నది
ఆహ
అట్ల మళ్ళా పంపి తీర అత్త అయిపోతుంది కదా అన్నట్టు తీసుకుంటన
ఫిజిక్స్ సర్ పంపితర్ కానీ ఆమె ఎందుకు పంపిస్తుంది
ఏ ఫిజిక్స్ పంపిన అని చెప్పిండు అయితే సాయి దీపి ఉండి అన్నది కదా అన్ని కాలేజెస్ వాళ్లని అడిగినాం మేడమ్ అంటే చార్జిపిటీలో కొట్టపోయినవ రా అని అన్నది అంటే సిఎస్ క్లాస్ లో కొట్టింది చార్జిపిటీలో కొడితే వచ్చింది కానీ అంత క్లారిటీ. ఇక కనవడతలేదు
అహ
అయితే మేడమ్ అన్నది కదా కిందికి రండ్రా ఒకసారి పిడిఎఫ్ చేసి పంపిస్తా నేను మీ సిలబస్ తెలుస్తే అని ఉన్నది అంటే తెలుసు మేడమ్ అని సాయిదీప్ అన్నది ఓకే అని అన్నది
అయితే పొద్దున్న తీసుకోవాలా రికార్డ్స్ అయితే
ఒక్కటన్నా అయిపోయిన అయ్యాను
ఫిజిక్స్ అయిపోద్ది సిఎస్ ఏమో ఫిఫ్టీన్ ప్రోగ్రామ్స్ ఏమో ఉన్నాయి కదా ఫిఫ్టీన్ ప్రోగ్రామ్స్ లల్లో మనం ఎన్ని ప్రోగ్రామ్ ఒక టెన్ రాసినా బెనిఫిటే కదా అందుకే తీసుకుందాం అనుకుంటాను పొద్దున అందుకే పొద్దున్న తీసుకుందాం అనుకుంటానా ను తీసుకోవా నువ్వు తీసుకుంటానంటే మర ఆగుతా లేదా నేను తీసుకుంటా పొద్దునవి్యి
నా దగ్గర ఉన్నాయి ఏమన్న నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ే ఉన్నాయి నీ దగ్గర లేవ
అయితే
ఆ
మన బ్లేజర్కి ఇచ్చిన పైసలుం చేస్త
దసర ఎట్లా కొన్నాను
ఇప్పుడుదేను వద్దుట ఎప్పుడు కొంటావు
అచ్చ కూడా నై రయి
రోడ్డు వందల కా ఆరే
వన్న అన్నడి
బా అ ఏ అప్పటికైనా అడుగలుతుంది రెండు వందలు ఇప్పుడైనా అల్గ వెళ్ట్ అవుతుంది ఎట్లయితే మళ్ళు వచ్చేటప్పుడు సెవెన్ ఫిఫ్టీ తీసుార అవాల
ఆ
వచ్చేటప్పుడు సెవెన్ ఫిఫ్టీ తీసుకురావాలి కదా
సెవెన్ ఫిఫ్టీయా
ఆ
కే వన్ ఫిఫ్టీ
సెవెన్ ఫిఫ్టీ
లెవెన్ ఫిఫ్టీ
ఫైవ్ జీరో
ఆ
ఆ మరిసేవన
సెవెన్ ఫిఫటీ కా అదా సెవెన్ ఫిఫటీ
ఏ పిచ్చి నో అక్షర యూస్కో గ్రూప్ లా నేను కాల్ కట్ చేసిన తర్వాత ూ సెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఏమో థర్డ్ ఇయర్ వాళ్ళకి
మన సెవెన్ ఫిఫటీనా
ఆ మరి నువ్వు చూడక మళ్ళా నన్నంటవ్
నను లెవెన్ ఫిఫ్టీ అవచ్చ అనుకుంటాడు
టువల్ ఫిఫ్టీ అనుకుంట
బ్యాగ్ సదురుకున్నావ్ గ
మరీ
ఓ
పోవుడే అవుట్పాస్ అ
అ సవత్త
ను్వ్వ
ఆహా నింగ్ మేడన్నా వారెడ్న్ మే డాన్నా
ఎలాదని మీ మాంగాది
ఆ
తెల్గు అంబృకన్నాట
చెరుకు పంపిస్తన్నా ఎవరు చెప్పిల్లు
నందిపన్నా
ఆ
నందిపన్న అన్నారు
నాకా ఇంకేం మరి పోదాం
ఈ బేటోలందరు సేఫగానే ఉన్నారు మీరు
ఇఫా
అరే మీ మామయ్యక్కిచాడా
ఆ
చెప్పినావా మరే
చెప్పలేదే చెప్తా ఫోన్ నెంబర్ ఉంది
వామ్మో అంతా నయమే ప్లానింగే
ఆ
ఆది లై ఎట్లాగో మీ మామయ్యన్నాడని ఇకా అంటా
ఆ
ఎంత వరకు పోతా అట్డ నుంచి చ
ఏంది
అంటడెన్స్ ఏపిచ్చుకోని పోతావా
ఆ
పొద్దిగాల్నే పోతావా
ఏమో చూద్దాం
చూద్దామా పొద్దిగాల బయటకి పోతే మరి ఈయాల వంటయ్యిద్దా అయిపో
అధ్యన
ఏమైంది
కాంతీయటమే
దాన్ని తీసుకు పోతావా మరి
తీసుకుపోతా అందర్నీ తీసుకుపోతా
చూస్తగా చూస్త
మనం గిడుచుడు మనం ఇప్పుడు పోయి అవుట్ పాస్ రాసుకుందాం కిందికి పోయి
ఏడా
మేడం ఉంటది చింపుకున్నాం రాసుకున్నాం దాని మీద ల విజయలక్ష్మి అని సైన్ పెట్టించుకుందాం ముసలోల్లకి తెలీదు పోదాం
ఎవరు బెట్టాలే
మనం నేర్చుకుందాం మేడం ఎట్టా పెడతదో అప్పుడు స్లిప్స్ లేవ
అమ్మో పెద్ద ప్లానే
ఆ
మేడం ఎప్పుడు పెట్టలే మరి మనకు సైన్
మొన్న పోయిప్పుడు పెట్టలే
ఆ మేడంమ్ ఎంకా
అమేనమె
నా దగ్గరే
మా దగ్గర ఎప్పుడో పోయినా
మరి ఎట్లా అంటారో నేస్తున్నాని
సఫరాక నిం బేర్తతి ఇలి
రావుత్పాస్ వాకపోడు
ఆ పట్ కప్పకులు వైగా